హలో
ఏం జేస్తున్నావ్ రా తిన్నావా
ఆ
ఏం కర్రి
బెండకాయ
ఎం కర్రీ రా
బెండకాయ
ఓ ఓహో ఆ తిన్నా నేను టమాటా మాది
ని వాయిస్ కొంచం కట్ అయితుంది రా
పని అయిందా
ఆ అయిపోయింది ఇప్పుడే జస్ట్ ఫోన్ చూసుకుంటూ ఉన్నా ఎండలు బాగ కొడుతున్నాయి కదా
అవునవును నిన్న వర్షం పడ్డది మా సైడ్
ఓ ఈ సైడ్ అయితే ఘోరంగా ఏండలే కొడుతున్నాయి
నిన్నా బానే పెద్దగా పడ్డదంట కదా
లేదు లేదు ఇక్కడ సిక్స్ వరకు కూడ ఎండా నే ఉంది నైట్ అయితే చలి ఫుల్ ఉంది
ఐట్ సైడు నిన్న ఆఫ్టర్నూన్ వర్షం పడ్డది
హు హు
మళ్ళీ ఎండలు వచ్చినా
సీజన్ సీజన్ భలే ఉంది డేకి వన్ ఎయి టు త్రీ సీజన్స్ చూస్తుంనా నేనైతే
అవును నైట్ కూడా ఇక కొంచెం ఉబ్బగా ఉందని ఇక కూలర్ వేసుకుంటే మూడు నాలు ఇంట్లోపు మళ్ళీ చలి పెడతాంది బని చేయాల్సి వస్తాంది
జస్ట్ ఫ్యాన్ కే చలేస్తుంది చల్స్తుంది అంటున్నారు
ఆ ఇది అట్లా అయింది ఇప్పుడు వాతావరణం మారు మారిపోయింది
డే ఏమో కూలర్ యూజ్ చేస్తున్నా ఉన్నాయిట్యితే ఇక ఫ్యాన్
ఆహా
ఎక్కడ ఉంటున్నారూ మీరు అది హెచ్వైడి లోనే ఉంటున్నారా
అవునవును
నేను వద్దాం అనుకున్నా కాకపోతే ప్ ప్లాన్ క్యాన్సిల్ అయింది నాది
ఆ
వచ్చి ఒకసారి తిరిగి వెళ్దాము చాల రోజులు అయింది కదా అని అనుకునా
అవునా అక్కడ ఇక్కడ ఎప్పుడుెట్లండే తెలివట్లే వర్షం ఎప్పుడు మబ్బు ఇప్పుడు పడుతుంది ఇప్పుడు లైట్ గానే కుడుతుందింట మరీ అంత కూడా కుడుతుంది
ఇక్కడ ఘోరం కొడతుంది విత్ ఔట్ ఏసీ లేకుంటే అసలు ఉండలేము అ
బిల్డింగ్ల అన్ని దగ్గర దగ్గర ఉండడం వల్ల అంతేం అనిపిధు ఎండ
హు
ఇక్కడ ఫుల్లుగ ఎండా కొడతాంది ఏంటి మీ ఉగాది ఎట్లా జరిగింది
అది నార్మలే జరిగిందిరా ఈసారి ఏ లేదు ఇసారి ఏం చేయలే
అహ
నెక్స్ట్ మంత్ లో పెళ్లి ఉంది మరి పిలిత్తే అందుకే అప్పుడు ఒక్కసారే తీసుకుందాం అన్నట్టు ఏం చేయలే
మీ దాంట్లో మ్యారేజెస్ భలే జరుగుతాయి
సెవెన్ డేస్ దాకా జరుగుతా అందరు మంచిగా రిలేటివ్స్ అందరు వస్తారు మంచిగా ఎంజాయ్ చేస్తారు మ్యారేజెస్ లో
లాస్ట్ కి ఆ బ్రైడల్స్ వాళ్ళు కూడా వచ్చి డ్యాన్స్ ఎస్ బారాత అప్పుడు అదైతే ఇక హైలైట్ అది
అందరు ఫ్యామిలీలో అందరు ఎగురుతారు ఇక భారత్ అయిందే ఇప్పుడు మాసైడ్
మ్మ్ ఇక మీరు కూడా బలే ఎంజాయ్ చేస్తార అనుకుంటా సెవెన్ డేసా ఇంకా
ఆ అవునురా అంటే ఇక ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇక ముందే వెళ్తాం కాబట్టి ఇక అప్పటి నుంచి ఇక హడావిడి ఉంటది
ఆ మ్యారేజ్ ఇంట్లో అది హల్దీ ఉంటే సంగీత్ కూడా చేస్తారా మీరు
సంగీత అంటే సపరేట్ ఏమి ఉండది ఇక హల్దీ అంటే ఇక ఒకొక్కళ్ళ ఇంటి దగ్గర అందరి ఇంటి దగ్గర తీసుకెళ్ళి బట్టలు పెడతారు ఇక మా రిలేటివ్స్ లల్లా ఇగ అందరు ఊర్లో ఉంటారు కదా అందరు వాళ్ళ ఇళ్లకి తీసుకెళ్తారు బ్రైడొల్ని తీసుకెళ్ళలి ఆమెని మంచిగా అంటే నలుగు ఉంటదిగా మన పసుపు హల్ది అది పూసి ఇగ అక్షింతాలేసి ఆశీర్వదిస్తారు మా సైడ్ ఇగ అందరు ఇళ్లలొ చేస్తారు అట్లా అట్లా ఒక ఒక రోజు ఒక నలుగురు ఒక రోజు అట్లా ఒక ఫైవ్ డేస్ దా అట్లనే పెళ్లి దాకా ఇగ అట్లే ఇస్తారు
విలేజెస్ లో బాగా జరుగుతాయి మ్యారేజెస్
లాస్ట్ రోజు ఇక పెళ్లి కాడికి వెళ్తాం అన్నయ ఇక లాస్ట్ రోజు అబ్బాయికి అమ్మాయికి ఒకసారి పెడతారు మళ్ళీ
మా దాంట్లో జరుగుతాయి మా దాంట్లో స్పెషల్ ఏంది రా అంటే ఫుడ్డే ఇక
బిర్యానీ కదా
ఆ మెయిన్ ఫుడ్ ఏం పెట్టినా పెట్టకుండా ఫస్ట్ అయితే ఫుడ్ తవా మర్యాద మర్యాదలు కూడా ఉంటాయి ఈక్వల్ కాకపోతే ఆల్మోస్ట్ ఫుడ్ కే ఏచేస్తారు ప్రిపరెన్స్
మా సైడ్ ఫుడ్ కూడా ఉంటాది మటన్ లోనే ఇక చికెన్ చికెన్ మటన్ టనే గానీ అంత బాగానే ఉంటది ఫుడ్ ఇట్లా బగారా రైస్ ఎత్తారు బిర్యానీ టైప్ ఇక కొంచెం ఇక వాళ్ళ బ బడ్జెట్ ని బట్టి చేస్తారు
ఆ
సడ్
నేను కూడా వెళ్ళా మా ఫ్రెండ్స్ వాళ్ళ మ్యారేజెస్ కి కొంచెం దగ్గర్లో ఉంటే వెళ్ళిన వెళ్తే మ్యారేజెస్ లో కజిన్స్ వాళ్ళతోనే వెళ్ళాలి ఎక్కువ వాళ్ళతో ఉంటే ఇంకొంచెం హ్యాపీనెస్ ఉంటంది
అవును ఎంజాయ్ చేయొచ్చు బాగ కామెడీస్ ఉంటాయి మంచిగా వాళ్ళు ఇక ఏదో ఒక జోక్స్ ఆ ఏదో ఒక ఒకటి ఒక టాపిక్ అంటూ నడుస్తాది అందరిలో వాళ్ళు మాట్లాడుకుంటే మనకు టైం దెలువదు రా అసలు ఫైవ్ డేస్ సెవెన్ డేస్ గూడా మనకి ఆ మ్యారేజ్ అయిపోయే దాకా గూడా టైం దెలువదు అట్లా గడిచిపోతది అబ్బా ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తది
మ్యారేజెస్ కైతే నిద్రనే ఉండదు మా దాంట్లో మొత్తం నైటే డే అని జెప్తరు అది నైట్ అయ్యది అది
అవును రిలేటివ్స్ ఉంటరు గాబట్టి ఇగ చాలా రోజుల తర్వాత కలుస్తాము గారా అందుక ఇగ ఏం జె సరే అంటే అందరు కూర్చొని ఇగ ఒకటే ముచ్చట్లు పెడతారు ఇగ నిద్ర బోరు నవ్వుకుంటరు ఓ ఇగ పడుకునే టోళ్ళకి గూడా నిద్ర రాదు ఇగ అట్లా జేస్తరు వాళ్ళు
పడుకునే టోళ్ళను లేపి మరీ
ఇగ ఎందు కం అంటే ఇగ మళ్ళీ మళ్ళీ కలవరు మళ్ళీ చాలా రోజులకి కలుస్తాము ఎవరు బిజీలో వాళ్ అట్లుంటరు గదా అందుకని నైట్ అసలు ఓసలు మేము వన్ డేలో ఒక టూ త్రీ అవర్స్ అట్లా పడు కుంటాం మళ్ళీ పొద్దు దాకా పనులు సరిపోతే ఇగా నైట్ అంతా ముచ్చట్లు కోన్లు పెట్టుకోవడం అట్లా లేకపోతే ఏదన్నా టాపిక్ వస్తే దాని గురించే మాట్లాడడం అట్లా జరుగుతాయి ఇగా
చాలా రోజుల తర్వాత గలుస్తే అది ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చి అది గాదులే గానీ ఇగ ముచ్చటే ఎక్కువ ఉంటది
ఓ ఫన్ను ఇగ
ఆ గీసైడ్ అంతేనా పడుకోరా మీరు గూడా
అస్సలు నిద్రనే ఉండదు మా దాంట్ల చెప్తరు డేట్ ఇయ్యంగనే జెప్తరు డేట్ ఏం జెప్తరు మ్యారేజ్ కాకపో పోతే అది అయిపోయేసరికి మళ్ళీ డే ఒత్తది ఇగ మార్నింగ్ త్రీకి అట్లా కంప్లీట్ అయితే అప్పుడు పడుకొని ఒక టూ అవర్స్ మళ్ళీ మార్నింగ్ నుంచి వేరే పనులు ఉంటాయి అవ్వి చూసుకోవాలి
కజిన్స్ అంటారా ఆ వన్ టూ అవర్స్ గూడా ఎందుకు లే అని చెప్తే మళ్ళీ లేపి ఇది అది సోది మొత్తం సోదే ఉంటది స్క్రాప్ ఏమి ఉండదు దాంట్లో మ్యాటర్ పెద్దగా
ఆ
జోక్సే ఉంటాయి
అవును నవ్వుకోవడమే నవ్వుకోవడం ఇంగా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మనం ఏమన్నా భారత్ లో లేకపోతే ఇట్లా మ్యారేజెస్ ఉన్నప్పుడే గలుస్తాం గదా లే కపోతే నార్మల్ టైమ్ లో బిజీగా ఉంటాం ఎవరికి వాళ్ళు
ఇంకా మ్యారేజ్ లో నేను వెళ్ళింది అయితే మా కజిన్ వస్త స్తుందా అంటే వెళ్తా ఏ తను రాట్లేదంటే నేను ఎందుకు వెళ్తా ఇగా మామమ్మికి చెప్తాం మీరు వెళ్ళి రండి ఇగ నేను రాట్లేదు అని జెప్తా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గావాలి తను వస్తుందో రాట్లేదో మా కజిన్ అని
మేము అంతే మాట్లాడుకుంటాం ఎవరెవరు మళ్ళీ డ్రెస్ కోడ్స్ అని అట్లా తీసుకుంటాం డ్రెస్సెస్ సేమ్ ఉన్నంత సేపు అయితే ఇగ అసలు తొందర అయిపోయినట్టు అనిపిస్తది ఒకవేళ అయిపోయినంక
యెళ్లిపోయిన తర్వాత ఉంటది చి ఇంత తొందరగా అయిపోయిందా మ్యారేజ్ కొద్దిసేపు ఉంటే బాగుండు అని
అట్లనే అనిపిస్తది మళ్ళీ వాళ్ళు యెళ్తారు యెళ్ళినాకనేమో వాళ్ళు ఎవరు ఇగ అప్పుడు ఏం జేస్తారంటే ఓన్లీ చాటింగ్స్ ఉంటాయి ఇంగా ఫోన్ కాల్స్ అంటే ఇగ వాళ్ళు వాళ్ళు వేరే బిజీలో ఉం టారు గదా వర్క్ జేసుకుంటరు ఇగ బిజీగ ఉంట్రు ఇగా ఏవన్నా ఉంటే ఇగ మెసేజే తోటే నడుస్తది మా చాటింగ్ ఇంగ
అవును అది కూడా ఒకటి మేము ఈ రోజు ఇస్తే వాళ్ళు ఆఫ్టర్నూన్ ఇస్తారు లే లేకుంటే నెక్స్ట్ డే ఇస్తారు రిప్లై కూడా
ఇగాఏందమ్మా బిజీయ బిజీ నా అంటే లేదు గాని వర్క్ కుంది కొంచం అని చెప్తారు
అంతే
చిల్గయ మనం ఖాళీగుండా మనం ఖాళీగా ఉన్నప్పు ప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు మనం బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు లేపో మెసేజ్ చేస్తారు చూసుకోం కదా
మా దాంట్ల అయితే మ్యారేజెస్ కి అప్పగింతలప్పుడు ఏడుస్తారు కదా అది కూడా రిహార్సల్ జరుగుతాయి కజిన్స్ కూర్చుంటే తను ఇట్లా ఏడుస్తది తను అ ఇట్ల ఏడుస్తదనీ విత్ యాక్షన్స్ కూడా
అనుకుంటావు అసలు ఏడుస్తావా నువ్వు మేము మమ్మల్ని వదిలేస్తాన్నావ్ అని ఏడుస్తావా గిత్త కూడా ఉండదు కదా కదా బాధా వేరే ఇంటికి వెళ్తాం అని ఎంజాయ్ చేస్తావు కదా అంటే ఏ లేదు నే అట్ల ఎందు చేస్తా ఏడుస్తా లే అంటారు కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి ఇగ మన కూడా ఆటోమేటిక్ గా వా
ఆటోమేటిక్ గా వస్తాయి అవి మా దాన్లిచ్ చేసి చూపిస్తాను నువ్వు ఏడువావ్ కాకపోతే ఇగ విడు ఏడుస్తాడు ఇట్లా ఏడుస్తాడు అవి వాళ్ళ డైలాగ్స్ కొన్ని ఉంటాయి కదా అవి చెప్పేస్తారు ఇగా
అవునా అట్లే మనకి నార్మల్ టైం లో జోక్ అనిపిస్తాది కనీ తర్వాత వాళ్ళు ఏడ్చేటప్పుడు ఫీల్ అయి
ఓ మాముూలుగా వస్తాయా అప్పుడు కన్నీలు బా
వాళ్ళు ఏడుస్తంటే మనకి వస్తాయి మళ్ళీ ఇప్పుడు మనతోటి ఉండలేదు అప్పట్లాగ ఎంజాయ్ చేయలేదు కొంచెం అంటే వాళ్ళ వాళ్ళ సైడ్ రెస్టెక్ క్షన్స్ ఎట్లుంటయో తెల్వదు కదా రూల్స్ ఇప్పుడు వామె వేరే వాళ్ళ ఇంటికి కెళ్తది కాబట్టి ఇగ మనం ఇన్ని రోజులు ఉన్నంత ఫ్రీగా ఉండలేం కదా
అవును
ఆహు కొంతమందికి ఉంటది ఫ్రీడమ్ ఉంటది కొంతమందికి ఉండదు ఇగ చెప్పలేమది
మా దాంట్ల అయితే నైంటీ పర్సెంట్ ఉండదు వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ ఎదో ఒక ఫంక్షన్కు వస్తె కలుస్తే అప్పుడు డేస్ ఔట్టింగ్ కూడా అంత కూడా టైం లేదు మా వాళ్ళకి
ఆ